హలో
హలో
మ్ ఏం చేస్తున్నావు
ఏం జేత్నం ఏం చెయట్ల ఒక టాస్క్ ఇచ్చారు ఒకల్ నాకు
ఉమ్
ఆదవ్వక కింద మీద పడి కొట్టుకొని చస్తన్నాను
అదే పనిగా ఇంట్లో ఉంకపోతే బయటికెళ్ళి అట్లా అట్లా తిరగచ్చుగా
అదే పనికి గ ఇంట్లో ఉండగ బయటకెళ్ళి అట్ల అట్ల తిరగాలంటే ఒక వంద రూపాయలు కావాలి
ఆ ఏ డబ్బుల్ ఉంటేనే బయటికెళ్ళల ఏంటి డబ్బులు లేకుండా కూడా తిరగొచ్చు ఎందుకు నడుచుకుంటా ఎల్లు ఆ బ్రిడ్జ్ మీద చెల్లి ఆ బ్రిడ్జ్ మీద నించి ఎల్లి ఆ బ్రిడ్జ్ మీచ్ చెంజిరా
మ్మ్ హు అది ఒకటే తక్కువ నిన్నే అసల ప్రేయర్ జేసి కాళ్ళుపట్టేశయ్ ఇగ ఇవాళ నడుచుకుంటూ ఎళ్ళానంటే ఏం లే వీల్ చైర్ ఎక్కి రాడమే
కొంచెం కూడా వొళ్ళొంచవు ఎక్సర్సైజ్ చేయ్యకపోతే బాడీకి బాడీకి ఎక్ససైజ్ ఉండాలి కొంచెం అన్నా
ఆ
బాడీకి కొంచెం అన్నా ఎక్ససైజ్ ఉన్
అవును ఎక్ససైస్ ఏ లేదు అసలు పాపం
ఆ లెగడం లేచడం కూర్చోడం ఎక్సర్సైజ్ ఉంటే బ్రెయిన్ కూడా ఫ్రెష్ గా ఉంటది హల్త్ బావుంటది మంచి మంచి ఆలోచనలు వస్తాయి చదువుకోవాలనిపించి
ఆ ఆ
ఎక్సర్సైజ్ చేస్తే బ్రెయిన్ బావుంటది హెల్త్
అవును అవును
చదువుకోవాలనిపించేది ఖాళీ కూర్చోకుండా ఏంది ఇరవై నాలుగు గంటలూ ఫోన్లు చూసి పిచ్చి పిచ్చి ఆట్లు ఆడుతా ఉంటే అలాగే ఉంటది మ్ అందుకే ఆన్లైన్ గేమ్స్ ఆడకూడదని చెప్తారు హలో హలో మ్ ఏంటి ఏం మాట్లాడవ్
ఏం మాట్లాడత్నాం మీకు ఇనిపీట్లేదా
వినిపించట్లేదు నేం మాట్లాడిందే ఉంది
ఆహా ఏమో మీ దగ్గర నెట్ సరిగ్గా లేదు మన నా దగ్గర సరిగ్గా లేదో అర్థంగాట్లా
మ్మ్ ఇప్పుడు వినపడుతుంది
ఇంకేం చేస్తున్నారు ఏం కూర వండుతారు ఇప్పుడు
అదే ఇప్పుడు చికెను కెను వండుదం మ్మ్మ్ చికెన్ కర్రీ తెప్పిద్దాం రేప్ పొద్దున్న ఉపవాసం ఉండానికి పనికొచ్చిద్దని అనుకుంటున్నా మరి మా అబ్బాయి తెత్తడో లేదో మా అబ్బాయినడగాలి
హలో
హలో
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది.
ఉమ్ మిడ్ ఏం కూర?
మద బెండకాయ్
బెండకాయ, తింటావా బెండకాయ్?
ఆ
బెండకాయ్ తింటావా?
దండకాయ్ తినాలి మ్యాథ్స్ బాగాొచ్చింది, అసలే ఎగ్జాములు వస్తున్నాయ్ దగ్గరికి
ఉహ్ ఉమ్ రోజుకి ఎన్ని గంటలు చదుతవ్?
హమ్
రోజుకి ఎన్ని గంటలు చదువుతావంట?
ఎనిమిది
ఏంటయి నిమిషాల గంటలా సెకండ్లా? సెకండ్లా నిమిషాల?
ఆ
ఎనిమిది సెకండ్ల నిమిషాల?
ఎనిమిది గంటలు
అబ్బో అయితే టాప్ అయిపోతావురా.
ఆ
అయితే స్టేట్ టాప్ వచ్చేస్తావురా అంటున్నా.
ఆర్ద్రంకల
స్టేట్ లో టాప్ ర్యాంక్ వచ్చిదిగా
కంట్రీ గన్
కంట్రీలోనా అవునా?
ఉమ్ అవును
ఉమ్ ఇంకేం మరి?
తిన్నారా మీ ఊర్లో?
ఉమ్ ఇస్తున్నారు ఎనిమిది అయింది గా టైము.
ఉమ్
టైం ఎనిమిది అయిందిగా ఇస్తార్ ఇంకా అన్నమాట ఉమ్
ఉమ్ ఇప్పటికి ఎన్ని నిమిషాలుయింద అనుకుంటున్నారు?
రెండా మూడా?
కరెక్ట్ ఏ చెప్పారు మూడు అని.
ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్
ఉమ్ ఇది అయిపోతే సబ్మిట్ చేస్ త సబ్మిట్ చేస్తే ఏమి రాకూడదు అని కోరుకోవాలి.
అంతే అంతే
వచ్చినయ్ అంటే సచ్చావే ఆ వచ్చినా పర్లేగని దానికి ఏస్ ప్రై సేవ్
ఉమ్ అంతేగా మరి
ఉమ్
కష్టపడి అందుకో
ఈ వర్క్ చేసి చేసి మా అమ్మగారు ఓన్ ఓల్ వొంట్లో
ఉమ్ హలో కట్ అయ్ పోతుంది.
మ్
కటైయిపోయింది
ఏం కట్ అయిపోయింది వస్తుంద్గా కాలు
ఏదో వర్క్ షేసి చేసి అన్నావు
ఏదో వర్క్ చేసి చేసి మా అమ్మగారు ఒంట్లో తబ్యత్ పాడైపోయింది
ఒహో తబియత్తంటే ఆరోగ్యం
మ్
తబియత్ కాదు ఆరోగ్యం
ఆ ఆరోగ్యం పాడైపోయింది
మ్ హ్ ఏవైంది
కల్ దిరుగ్తున్నాయి
మ్
వీక్నెస్ అయిబోయింది
మ్
మొహం ఏమొ పెంగ్విన్ లా పోయింది మొహం బీక్కుబోయింది
మ్
మోషన్స్ అవ్తున్నాయి
అయ్యయ్యొ పాపం
ఏం జేతం ఈ యాకుడ్ ఎవడో కనిపిస్తే
మ్ డబ్బులిస్తే తీస్కుంటావ మ్ డబ్బులిస్తే తీస్ కుంటవ్గా మ్ కష్టపడకుండా డబ్బుల్ రావమ్మా
మరీ ఇంత కష్టపడ్తారా
డబ్బులూ ఊరికే ఎవరికి రావు టీవీలో చెప్పినట్ మ్
దీ మరీ ఇంత కష్టపడకూడ్
మ్
ఆ
సరే మరి ఇంకా టి పండక్కి స్పెషల్స్ ఆరోజ్ ప్రో గ్రామ్ ఏంటి ఆ పండగ పూట ఏం ప్రోగ్రామూ
పండగ్ పూట ఏమో ఇంకా ఏం తెలీదు ఏం జరిగిద్దో ఎంటో
మ్
మీరే ఏం చేద్దాం అనుకుంటున్నారు
ఏంటది
ఓ రోగ్రాము
ఏం ఉంటాయ్ వండుకోవడం వండుకునేటప్పుడు కే రెండో మూడో
మ్ వండుకునేటప్పుడిక్ సగం రోజు అయిపోయిద్ది చేయగలిగింది ఏముంటది ఏమీ లేదు
అప్పుడుకి తరాకకు నీరసం వచ్చిద్ది
మ్
రెస్ట్ తీసుకుంటాం రాత్రి ఐద్ది తెల్లారిపోయిద్ది అయిపోద్ది పండగ
యాపి రంజాన్
అయిపోయిద్ది మ్
రేపెరు డ ఉపాసమంట్నార
ఎన్నా ఏమో ఉండలేనేమో అనుకుంటున్నా
ఊహు
నువ్వుంటవా
ఊ
నువ్వుంటావా అంటా
ఆలోచిస్తున్నా
ఉండు ఖాళీ ఏగా
ఖాళీ గాదు నాకు కొంచెం రోగం వచ్చింది
అది ఎప్పుడూ ఉండేదేగా
అది తగ్గట్లా
సంవత్సరానికి రెండు రోజులు ఉంటే ఏంటి తప్పూ ఓపిక చేసుకొని ఉండొచ్చుగా
ఏమో ఆ రోగం చేట్లు కట్టడమే గాదు
ఊ
పిండి పిండి పిప్పి చేసేసిద్ది
మ్మ్ ఏముంది ఇంట్లో నమాజ్ చదువుకో బైట
చూడాలి ఏం జరిగిద్దో ఏంటో మరి
ఊ
ట్రై చెయాలి ఏమో ఆలోచిస్తా ఇవాళ రాత్రి అంతా ఉంది ఇంకా రేపు పొద్దున్నే నాలుగింటిదాకా చూసి ఏంటో సంగతి అప్పుడు తేల్చయడమే
ఊ
పడికి ఎన్ని నిమిషాలు అయిందనుకుంటన్నారు
ఐదా ఆరా
సిక్స్ భలే స్పీడ్ గెళ్ళిపోతుంది అసలా భలే ఆనందంగుంది ఇలా స్పీడ్ గా ఎళ్తుంటే
మ్మ్ మీ ఆనందానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా ఆనందానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా
టైం చాలా తొందరగా గడిచిపోతుంది అది బలే సంతోషంగుంది
ఈపూట అన్నం తింటారా టిఫిన్ తింటావా
ఆ
ఈ పూట అన్నమా టిఫెన
ఏదో ఒకటి తింటాం బతుకుండానికి తినాలిగా ఏదైనా
అయయ్యో ఇప్పకడతే ఇరవై ఏళ్లు కడా లేవు అప్పుడే వ్యాద అంతని చెప్తున్నావా
మ్మ్ చాల తక్కు ఆ ఏజ్ లోనే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ మెచ్యూరిటీలు చూసాం
మ్మ్
ఇంక ఎగ్జైట్మెంట్ ఏమీ లేదు
అయ్యయ్యా
హ
అవునా మతే
ఇంకేం చేస్తన్నారు మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా
ఆ అందరు బాగున్నారు
భోజనాలు చేస్తన్నారా
చేస్తన్నారు తినాలిగా మరి బతకాలంటే తాగుతున్నారు
హుమో హా
అ క్రికెట్ ఆడ్డానికి వెళ్ళట్లేదా
ఉమ్
క్రికెట్
సరే అయితే ఉంటాను
ఆ సరే బై బై